హలో
బాగున్నావా అన్నా
హలో
బాగున్నావా అన్నా
బాగున్నా బుజ్జి మీరు బాగున్నారా తిన్నరా మీరు
తిన్నామన్న ఎక్కడున్నావు
ఇక్కడే మాల్ టౌన్ లో ఉన్న
అవునా ఏం చేస్తున్నావ్ అక్కడ
ఇదే జాబ్ చేస్తున్నా
ఏం జాబ్ అన్నా
అమెజాన్ ది
టైమింగ్స్ ఎట్లుంటాయి
టైమింగ్స్ ఇక మామూలే ఇంకా మనం మెయింటైనెన్స్ కదా ఉంటది ఈవినింగ్ వరకు ఉంటది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు
శాలరీ
శాలరీ పర్లే వస్తది థర్టీఫైవ్ అట్లా
పర్లేదన్న బాగా సెటిల్ అయినావు
టైమింగ్స్ టైమింగ్స్ ఉన్నాయి కదా ఈవినింగ్ వరకు ఉండాలా
టైమింగ్స్ ఉంటాయి లేదంటే నీ ఇష్టం కదా ఎప్పుడైనా సెలవు పెట్టొచ్చు ఎప్పుడైనా ఉండొచ్చు
ఆ అది అయితే ఓకే
ఉ అది ఎట్లా తెలిసింది నీకు ఎవరి ద్వారా తెలిసింది
మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది
పోనీలే బిజినెస్ పెట్టేసినవ్ లేటుగానే నువ్వు సెటిల్ అయిపోయినావు పెళ్ళైన చేసుకోకూడదా
ఉ స్టార్టింగ్ అట్లా
ఈ ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కానీ ఇప్పటికే థర్టీ ఏమో అవునా
ఉ ఇంకా థర్టీ ఫైవ్ అను ఇంకా
ఇంకేమన్నా తటీనే కదా
ఎందుక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ దాన్ని ఇంగ
సెవెన్ రన్నింగ్ ఇంక ఇప్పుడు నుంచి చూస్తే అని అప్పుడుకిఐదు అవును మీకున్నాడేమో కదా పయితే పర్లేదు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లేట్ అయినా పర్లేదు
అదే ప్లాన్ చేసుకొని చేసుకోల
ఇంకేనా రూమ్ లో నా పీజీలో ఉంటావా
రూమే రూమే పీజీలో అయితే కష్టం రూమే రూమ్ లోనే చేసుకొని తినేది
ఆ కర్రీస్ ఒకటి బయట తెచ్చుకుంటారా
కర్రీస్ కూడా వీలున్నప్పుడు చేస్తారు రూమ్ లో వాళ్ళు
అంటే నీ నీ దగ్గర పని చేేసే వాళ్ళేనా రూమ్ లో కూడా ఉం
కాదు కాదు కాదు వేరే వాళ్ళు వేరే వాళ్ళు
వేరే వాళ్ళ
ఆ
ఆ మన వాళ్ళు ఎవరు టచ్ లో లేరా
అస్సలు లేరు అప్పుడప్పుడు ఎప్పుడో ఆహా మనీ కోసం జాత్ దంతరు ఇంక అంతే ఇంగ లేదంటే ఏదన్నా టౌన్ కి వచ్చినప్పుడు ఎత్తారు అంతే
అందరు సెటిల్ అయిపోయినారా
ఆడలేదు ఇంకా అలానే ఉన్నారు
ఒక్కరు కూడా
ఒక్కరు గుడా లేరు
అవును మొన్న డిఎస్సీలో ఎవరికైనా వచ్చిందా
ఎవ్వరికి రాలా అసలు
ఆ
ఆ
నువ్వు ట్రై చేయలేదన్న
నేను అప్పుడే వదిలేసి బుజ్జి
అవునా ఇది కానిస్టేబుల్ ఏదో చూస్తా అంటివే
వతాంటే ఇంగ మళ్ళీ ఇంగ ఎళ్ళని ఇంకా ప్రెజర్ కి సైలెంట్ అయిపోతు
ట్రై చేయాల్సింటు వచ్చేసింట
ఊ జాచేలా ఈవెంట్స్ లాంగ్ జంప్ పోయిండా
ఈవెంట్స్ పోయిందా
హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ సి సిక్స్టీన్ హండ్రెడ్ అయింది
అయ్యో ఖచ్చితంగా అవి క్వాలిఫై కావలే మే
అవి క్వాలిఫై అయితన నెక్స్ట్ మెయిన్స్ కి
మ్మ్ హు
టిన్నర్ కిలోమీటర్ పరిగెత్తిన అది అయిపోయింది హండ్రెడ్ మీటర్స్ను ను ఇంకా ఆట్ నుంచి ఎల్లిపోయింది ఆ రెండుట్లో ఒకటికిళ్ల హండ్రెడ్ మీటర్స్ కానీ లాంగ్ జంప్ లేదో ఒకటిగాళ్ల
అంటే నువ్వు డైలీ ఇ పో ప్రిపేర్ అయితా నిందిలే ఫిజికల్ యాక్టివిటీస్ ఓన్లీ రీడింగ్ కోటే పెట్టింటి కాని ఇ ఎట్ల పరిగేత్తవు ఒక్కటే సరే
గదే గది కాక అప్పుడే ఇది జాబ్ ఆపర్చునిటీ వచ్చి
ఆ
బాగా
పోనీలేనా అదేనా అదే జ అదే శాలరీని కానీ ఏమంటే గవర్నమెంట్ ది ఇది
ప్రైవేట్ అంతే
ఏ ఇదేమి ఎప్పుడు వెళ్ళిపోదు కదా మన ఏ
మనం కోపుకున్నంత వరకు చేసుకోచ్చు మనంతకు మనం సైడ్ వెళ్ళిపోతే తప్ప
ఏమన్నా అంటే మే ఏమన్నా ప్రాఫిట్ పెట్టినావా అన్న నువు
ప్రాఫిట్ అంటే ఏం లేదు వంశీ మామూలు మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్ మార్కెట్ మీద పెడతాన్న
ఈ దీనికి పెట్టడానికి ఏమన్నా డబ్బులు పెట్టినావా ఇప్పుడు పే చేస్తున్నది
లేద్ లేద్ లేద్ యాడ
డైరెక్ట్ ఊర్కే ఆ
రెండు మామూలు ప్రాజెక్ట్ అనమాట అది
ఓకే ఆ
చేస్తన్నా
మ్మ్ హు మన్ మంచి ఫ్రెండ్ నే చూసుకున్నావ్
ఉన్నారు మనకు అట్లా
మ్మ్ బట్ ఊర్లు తిరగబట్టినావు
ఏదో ఇది ఆటికి ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి తిరిగేది కూడా
మ్మ్ తిరుపతి
మ్మ్ నెస్ట్ మావూళ్ళు ఏమ గోవా అంటన్నారు చూడల్ల
మ్మ్ హు
మా టెన్త్ క్లాస్ బ్యాచ్ మ్మ్ టెన్త్ క్లాస్ బ్యాచ్
టెన్తోల్ల
చానా రోజులు ఆయ కదా టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతే పోగా
మ్మ్
అవును
అంతేలే ఉన్ని దాంట్లో పోతాండాల మా
అదే
ఇంకేనా తిన్నావా ఏం చేసిన్నారు ఈరోజు
ఈ రోజు ఒక్కనే ఉన్న రూమ్ లో అందరూ ఊరి పోయినారు అది ఫెస్టివల్ కి
ఉగాదికా
ఆ
ఏ ఇంకా వన్ వీక్ ఉంది
మీగు ఉంది అట్లా తినాల ఏదో ఒకది పని ఉన్నదంటే
పో ఎంత మంది అంటారు
మేముండేది ఫోర్ మెంబర్స్ ఉంటాం అంతే
రూమ్ రెంటనా
రూమ్ రెంట్ ఫోర్ కె
బెటర్ నా అక్కడ అంత తక్కువ అంటే
ఉ బెస్ట్ తెలిసిన వాళ్ళదే ఇది కూడా
అంటే మన ఇల్లు లాగా ఉందా హాస్టల్ లాగా ఉందా
ఇల్లు ఇల్లు వన్ బి హెచ్ కే
అయితే బాగుంటుందిలే
ఆ
నేను ఇంకా ఇట్లా మాముూలుగా అప్పుడు మనం చదువుకున్నప్పుడు హాస్టల్స్ ఉన్నాయి చూడు రూమ్స్
కాదు కాదు కాదు వన్ బి హెచ్ కే ఒక హాలు ఒక బెడ్రూము ఒక కిచెను బసం
క్లీనింగ్ కూడా వంతులే వేసుకున్నారా
క్లీనింగ్ తో సహా అంత వంతులే ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఎంప్లాయస్
ఎ ఎంప్లాయీసే అందరు
అంతా ఎంప్లైస్ ఒకరు సాఫట్వేరు ఒకరు ర్ల ఒకరు సారు టీచరు ఇంకరు మామూలు ప్రైవేట్ కాదు కాదు కమిటి కాంపిటీటివ్ ఫీల్డ్ కోచింగ్ చెప్తా
ఓహో ఓనీ లే అంటే స్టూడెంట్స్ అయితే పాపం అన్నిటితో కానీ అన్నిటితో ఇబ్బంది
అందుకని ప్లాన్గా చేసినాం మస్త అంటే ఫస్ట్ మేమంతా స్టూడెంట్సే మళ్ళీ సెటిల్ అయినం అంతే
అదే ఎంప్లాయీస్ అయితే ఇదిండ
అవును ఉమ్
టెలివే
పర్లే ఇప్పుడికైయితే పర్లే
అదే అదే స్టూడెంట్స్ అయితే అన్ని ఇటికి ఇబ్బంది పడాల్సింద రెంట్ పే చేసేకి కానీ ప్రతి ఒక్కదానికి అది దాటే వచ్చినా అంటావా
ఉమ్
ఇకే నా ఊర్కెళ్ళలేదా
లే లేదు బుజ్జి
బరానే ఏమట్లా మీ కాలస ఉగాది మనకు మెయిన్ కదా
మెయినే చూడాలాలిదన్న లీవ్ పెట్టిపోతే పోవాలి
అంటే నువ్వు లీవ్ పెట్టి వెళ్ళినా ఎవరైనా చూసుకుంటారా
ఆ చూసుకుంటారు ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటారు వీళ్ళని బాగా వర్క్ చేసే వాళ్ళని వాళ్ళ ఫుల్ టైమ్ ఇప్పించి పెట్ట అక్కడ మెయింటైన్ చేయమంటరూ
నువ్వెంత ఇస్తావు నా శాలరీ నీ కింద వాళ్ళకి
వాళ్ళకి ఇరవై వేలే అండి
ఎంతమంది ఉన్నారు
మొత్తం వచ్చి ఎనిమిది మంది ఉన్నారు
ఓ కనా వ టోటల్ ఎంత అవుతుంది ఆడికి ఎయిట్ టు సిక్స్టీన్ మొత్తం టూ ల్యాక్స్ చేస్తున్నావా మంత్కి ఆ అంటే మామూలుగా ఎట్లా మీరు ఇచ్చేది ఇంత కొరియర్ కి ఇంతనే లేకపోతే మంత
ఆ కాదు కాదు ఆ డే స్యాల్రీ డే ఒచ్చి డే తీసుకుండే వాళ్ళు తక్కువ అన్మాట కొంతమంది టెన్ డేస్ అడుగుతారు ట్వంటీ డేస్ థట్టి డేస్ అడుగుతారు మేమ్ థట్టి డేస్ స్యాల్రీ ఫార్టీ ఫైవ్ డేస్కి ఇస్తనాన్ ఇప్పుడు వన్ టు వన్ టు థట్టి డేస్ వర్క్ జేస్తార్ మన్ దగ్గిర
ఆ
ఈ స్యాల్రీ మళ్ళీ పదైదు రోజుల తర్వాత ఇస్తా
అంటే ఈ కియా టైప్ లో
ఆ కియా టైప్ లో ఫిఫ్టీన్ డేస్ ది హోల్డ్ జేస్తాం అన్మాట ఇబ్బుడు ఎగ్జాంపుల్ ఎవరైన స్యాల్రీ పడిన వెంటనే మానేస్తారు అట్ల మానేస్తే నాకు ఇబ్బంది అయితాది అనమాట అదే ఫిఫ్టీన్ డేస్ హోల్ జేసి పెట్టుకునాన్ అన్కో
మీక్ ప్లస్ అయితుంది
వల్ మానేశ్న గుడ ఏం ఇబ్బంది ఉండదు అట్ల సెవెన్ టు టెన్ లోపు ఆ యన్ఫామ్ అయితంది సెవెన్ టు టెన్ టొన్ టవ్ల్ అట్ల
ఆ
ఊ
ఇంకేం నా
హలో బుజ్జి ఆడేదా ఇక్కడ టౌన్కి ఏమన్న
మేము ఒచ్చినబ్బుడ్ నువ్వు రెస్పాండ్ గావు అందుక్ మానేస్నాం అన్న
నీన్ డ్యూటీలో ఉన్నబ్బడు ల్యాకుంటే ఏదన్న అండి కొత్తగా ఏదన్న ప్రాజెక్ట్ బేనబ్బుడు మ సారోల్ యనకంటి అబ్బుడ్ ఫోన్ జేతరు
ఏం జేస్తవ్ నా నేను ఒచ్చినవ్డు ఫోన్ జేత్తం గానీ రానబ్బుడు ఎలా జేస్తాం
వాళ్ళు ఒచ్చేది ఎప్పుడో ఒకసారి ఒత్తరు ఆ రోజు మీరు ఒచ్చింటరు
ఊ సరేనా ఉంటాను
ఆ ఓక్కే బుజ్జి